ఏం చేస్తున్నరండి ఆ తిన్నారా ఆ తిన్నాం ఏం కూర
మా ది పప్పు టమాటా మీది
తది
అవున తిన్నారా మరి
ఆ తిన్నాం ఏం లేదు ఇప్పుడు పెళ్ళిల సీ జన్ కదా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఏ హ్మ్ షాపింగ్ ఎల్దమని ఊర్లోనే షాపింగ్ మాల్
అవునా
హుమ్ మీర్ ఎలల్లేద జరా ఆ మ చుట్టాలదే అండి ఇది ఉన్నాయ మి పెళ్ళిళ్ళు మరి
ఆ అవును ఉన్నాయి ఉన్నాయి
హుమ్ హు ఏం చేస్తుండవ్ పిల్లల్ స్కూల్ కెల్లిందా హుమ్ హు ఆఫ్టర్నూన్ స్కూల్ ఎప్పనుంచి
ఎయిటీన్ నుంచి అన్నారు మరి
హ్మ్
మీ దగ్గర ఎప్పటి నుండి
వన్ అయితే అందరికి సేమే ఉంటది కదా టైం టేబుల్
కొంచెం ప్రైవేట్ స్కూల్స్ లేటు పెడతాయి కదా అని
లేదు నేను కొండమీద
ఎల్లి రామను స్కూల్ కి
ఆ ఎల్లిందు
ఇట్లాంటి వి తీసుకుందాం అనుకుంటున్నారు హలో
ఎట్లా అంటి ఇప్పుడు టెన్నింగ్స్లాలా వుఉన్నాయి కదా ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్ వస్తున్నాయి కదా మీరు
ఆ మేము శరారా ఆల్రెడీ తీసుకు కున్నాం సో ఇప్పుడు వేరే ఏం ఉన్నాయి చూడాలి
ఓహో హా ఫస్ శ్వారీ సే అట్లా వెళ్దామ అనుకున్నా కట్టయిందిరా
అవునా
ఆ తిన్నాం అప్పుడే
హ మేమ్ గూడ వెల్లాలి కొత్త కొత్త ఏం మచ్చినాయి చూడాలి ఇప్పుడు బాగా ట్రెండ్ అయితున్నాయి కదా డైరెక్ట్ శారీ ఇట్లా వస్తుంది తీసే ఇట్లా వేసుకొని డైరెక్ట్గా శ్యా ర్వవస్త
అవును
అలా అయితే తొందరగా కట్టుకోవచ్చ అని మీరు
నేను సాడన్ అంటే మా వులు ఆఫ్సారీ యా అని అంటున్నారు పిల్లలు అ ఆ
ఆ సారీస్ కూడా ఇప్పుడు మంచి మంచిగా వస్తున్నాయి
అవును కలం కారీ అ వస్తున్నాయి కదా ఉమ్ అట్లా
ఇంకా అందరికి కొనాల్సిందే పెళ్ళి అంటే
ఆ ఇప్పుడే కదా
ఇంట్లో వాళ్ళు అందరికి ఉమ్
ఉమ్ మళ్ళా వాళ్ళకి కట్నం పెట్టాలి కట్నానికి అంటే బట్టలు పెడతాం కదా
ఆ అవును
ఉమ్ అట్లా
పెళ్ళి అంటే ఫుల్ బిజీ ఉంటది
ఏలల్లో పెళ్లి ఇతంగా
తొర్రి
మీ చుట్టలు
మా అక్కకు గుతుర్ మీది
ఆ
మీదంట్లో ఎవర్ది మాఅక్క కూతుర్ది మీదంట్లో ఎవర్ది
మా అత్తమ్మ కొడుకుదా అట్లా
మీదాంట్లో
మా అత్తమ్ అమ్మ కొడుకునీ మా అత్తమ్మ కొడుకునీ అంటున్నా
వున
హలో వున
అవునా ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారా మరి లేదా హలో మది ఏప్రిల్ టుల్ల్వ్ కి హలో
ఆ అవునా
ఏప్రిల్ టువేల్ కి మీది ఉ
మాది... ఏప్రిల్ ట్వన్ ఇవల్న ఎప్పుడో ఉంది ఇగ అయినయ అయితున్నాయ మరి అన్ని పనులు
ఆ ఔనఔను అయితున్నాయి.
ఊ... మరి మీరు ఎప్పుడు వెళ్తాననుకుంటారు మీరు ఎప్పుడు ఎల్
దగ్గరనే మేము
అన్ దగ్గరంటే
ఆ పక్కనూరు
ఓహో ఎంతసేపు అయితది ఎంత ఎన్ని అవర్స్
ఒక టెన్ మినిట్స్ పడతది ఒక టెన్ మినిట్స్
ఉ
టెన్ మినిట్స్ హు మీది
మాది బానే దూరం టు త్రీ అవర్స్ పడతది టూ త్రీ అవర్స్ పడతది
అవునా అంటే అంటే ఇగ తొందర గా యెళ్లాల్సిందే మీరైతే ఎట్లా మీరు ఫ్యామిలీ మెంబెర్స్ కాబట్టి తొందరగనే వెళ్తారేమో కదా అవునా ఇంగ అట్లా జరుపుతున్నా, మీసైడ్ ఎట్లా జరుపుతారు
ఏమి
అవును ఇంకా చాలా మంది ఉంటారు మళ్ళీ ఇప్పుడు ఫ్రీ బస్ సైది గా
అవును మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ అస్తాన్నాయ్ ఆ
అందరు బస్సులోనే యెళ్తున్నారు ఇప్పుడు మాక్సిమం అందరు బస్సులోనే యెళ్తున్నారు ఇప్పుడు
ఆ ఫ్రీ బస్ ఏందో గాని మా బస్సు లో ఘోరం అయి తుంది హూ అట్లా ఆ అసలు సీట్లే దొరుక్కుతలేవ్ ఒక్కొక్క దబ్బుకుంట దబ్బుకుంట అట్లా
అవును చాలా మంది కూడా ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బసే ఎందుకు మాళ్ళ ఎంత ఫ్రీ బస్ డిమాండ్ పెరిగిపోతాంది
పక్కపక్క నే పక్కపక్క నొల్లు కూడా ఆధార్ కార్డ్ వాడతాను పని లేకుండా పోతాను వస్తాండు
అవును నిజంగానే
అ
మళ్ళా ఏమన్నా రయితే ఇగ వాళ్ళేమె పొంగ పొంగన ఎక్కుతారు ముస్ లోల్లు కూడా ఏమన్నా అయితే ఇక డ్రైవర్ కే అంటారు
మ్మ్
హ్మ్ ఎందుకు డైవర్ అనడ
హ్మ్ అమ్మద్దు దొబ్బు కుంటే దొబ్బు కుంటే కాలు ఇరుగుతాయి గా పొమ
మొన్న కూడా ఇక్కడ మా ఊరి దగ్. దలమ్ ఒక ఆమె రన్నింగ్ లోనే ఎక్కిందాట ఖతం పడ్డది. దానికి డ్రైవర్ ని కండక్టర్ ని అనడు ఆమె ఎక్కతే వాళ్ళేం చేస్తారు ఆపే వరకు ఆగలిగా. కదా
ఉను అంత అర్జెంట్ ఫైవ్ మినిట్స్ లేట్ అయితే ఫైవ్ టెన్ మినిట్స్ లేట్ అయితాది అంతే కదా.
ఆ. ఆగాలి.
అంతే. ఉహు దానికి.
వాళ్ళు అంతా చేస్తారు ఇగ చిన్నగా తప్పులో దొరికిిన కూడా. బాగా చేస్తారు.
సుసూ.
తిన్నరా మరి తిన్నరా.
ఆ తిన్నం.
హ్మ్ ఏం తిన్నారు.
ఆహ అన్నమే ఆఫ్టర్నూన్ ఎ కదా. మీరేం తిన్నారు.
ఆ పప్పు. టమాటా
ఓహో.
ఉంటాయి నాన్ వె తీసుకోం మేము ఎక్కువ ఓన్లీ సండేస్ వస్తే పిల్లలు కావాలి అన్న రోజు చేస్తాం. ఉన్నా అది కూడా ఇట్లా ఇంట్లో లోకి ఎవరి. తిన్న బుద్దయిన రోజు కూడా తెచ్చుకుంటాం.
ఉ
తినబుద్దయితే తెచ్చుకోవాలి కదా ఉ
చుక్.
ఇంకా ఎట్లా చదువుతున్నారు మరి. మీ వాళ్ళు
ఏమి
ఎట్లా చదువుతున్నారు ట్యూషన్స్. కటికే మన వాంత్ ఇస్తరా
బానే చదువుతున్నారు ట్యూషన్స్ కి నేన్ పంపియ ట్యూషన్స్ కి ఇంట్లోనె చదువుకొని ఉంటారు
చాలా అయినాయి
ఊ సరే అండి ఫోన్ వొస్తుంది ఉ